ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాం మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాము
అవున, తిన్నా మరి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ మేము కూడా తిన్నామండి ఏం కూరండి మరి, మాది ఈరోజు చికెన్
అవునా మాదిరోోజు గోంగర పచ్చడి
అవునా గోంగూర పచ్చడా నాకుఇష్టం ఎట్లా చేయాలో చెప్తారా
ఆ చెప్తానండి అంటే గోంగూరను మనం తీసుకొచ్చుకొని కడుక్కకొని ఆ స్టవ్ మీద పెట్టేసి అవి బాగా వేంపుకోవాలి కొంచెం ఆయిల్ పోసుకొని
ఆహా
అది మగ్గినాక కొన్ని పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి లేదంటే ఎం డు మిర్చి అయితే ఎండుమిర్చి అవి వేసుకొని కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక మనకి ఇష్టంమయితే పల్లీలు ఆ లేదంటే నువ్వులు అవి కూడా వేంపుకొని, అవన్నీ కూడా చల్లారన్నాక మనం మిక్సీలో వేసే తప్పుడు కొంచెం సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్
అవును మీరు రెండు మూడు రోజులైనా ఉంటదా అండి మరి మరి పచ్చడ అంటున్నారు
ఆ ఉంటుంది
ఆ అదే మరి నాకు అది వస్తే సందేహం వచ్చింది మరి గోంగూర పచ్చడా అంటున్నారు
అంటే మన ఫ్రిడ్జ్ ను స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు వచ్చిద్ది
అవునా
ఉమ్, ఇంకా అందులో కొంచెం జీలకర్ర ఎల్లి ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటది
అవునా అయితే అది గోంగూర మంచి మంచిదే అ కానీ ఒల్ళు నొప్పులు అట్ల ఇట్లా అంటారు కదా అండి మరి ఎక్కువ తినొచ్చా అది
అది అంటే మనం డైలీ తిన్నాం కదా ఎప్పుడో ఒకసారి తింటాం కదా
అవును అవును
ఉమ్
మాకు అసలు గోంగూర దొరకదండి మేము ఎక్కడ నుంచో తెప్పించుకోవాలి మా నాన్న తెస్తాడు ఎక్కడికో పోయి
అవునా, మా దగ్గర ఇక్కడ మంచిగనే దొరుకుతాది
ఉహు, మీకు పండ్లు దొరుకు దొరుకుత్తా అండి రోజు
దొరుకుతాయండి మీ కు దొరుకుతాయి ఆ పండ్లు
ఆ మాకు దొరకవండి అయితే మా ఈ అమ్మమ్మ వాళ్ళే పంపిస్తూ ఉంటారు ప్రతి వారం
అవునా ఉ షాపింగ్ చేస్తున్నారా అండి
ఆ షాపింగ్ అంటూ ఇంకేం జేయలేదు మరి ఒకవేళ మీరు ఏమైనా సెలెక్ట్ చేస్తా అంటే చెయ్యండి నాకు ఆ చీరలైనా ఏమైనా బ గాజులు అవన్నీ చూడాలి కలర్ సెలెక్షన్స్ నాకు తెలివదు అంతా మీరు వస్తా అంటే చెప్పండి కలిసి పోయి చూషి వద్దాం
ఉ వెళ్దాం అండి వస్తా
అంటే ఇక్కడ మీకు ఐ హైదరాబాద్ లో ప్రదేశాలు తెలుసా మీకు అంటే లైక్ చార్మినార్ అవన్నీ తెలుసా మీకు ట్యాంక్ బండ్
ఆ తెలుసు అన్ హలో
ఆ అదే మీరు ఎప్పుడైనా వెళ్ళిరా అట్లా వండర్లా అన్నీ ప్రదేశాలకి
ఆ చార్మినాల్ ఎళ్లా అండి. నేను చార్మినార్. వెళ్ళాండి నేను. హలో
ఆహా అర్మినార్. అడ్మిన్ గోల్కొం ఆ విటిస్తుంది. మాట్లాడండి.
ఆ చార్మినార్ ఏళ్ళా అండి. నేను చార్మినార్ ఏళ్ళా అండి. నేను
ఆ అక్కడ నలభై రూపాలలో టిక్ టు ఉంటదండి. కానీ పైకి పైకి ఎక్కి మొత్తం చూడొచ్చు అంట చాలా బాగుంటది.
ఆ చాలా బాగుంటది. వ్యూ ఇక్కడ
ఆ మీరు చార్మినార్ లో ఎప్పుడైనా గాజులు కొన్నారా. గాజులు ఫేమస్ అంటారు కదా.
అవును బాగుంటాయి. కొన్నాను నేను చాలా సార్లు.
అవునా. చార్మినార్ దగ్గర ఆ వెళ్లినం మాత్ దోస్తులు, మే మా స్నేహితులతో కలిసి వెళ్లేసి వెళ్లేసి వచ్చినాము. ఒక రోజు
అవునా. కానీ బాగుంటది. అక్
అవునండి. చాలా మంచిగా ఉంటది అక్కడ. ఇంకా అక్కడ దగ్గరలోనే మదీనా అనే ఒక ప్లేస్ ఉంటది. క్లాతింగ్ సెంటర్ మస్ చాలా, చాలా దొరుకుతాయి. అక్ కడ
ఉ అది చాలా ఫేమస్ ఇంకా. హరులో దొర్కదన్ ఉండదు.
అవును. మా అక్కయ్య పెళ్లి అప్పుడే. జరి ఆ అంటే పోయిన నెల లనే జరిగింది. అయితే మేము అన్ని అక్కడనే కొన్నాము. మా మమ్మీ మా అమ్మగారికి, మా నాన్నకి, నాకు అందరికి. అక్కడ కొనుక్కోండి మీరు కూడా.
ఇసారి వెళ్ళినప్పుడు కొనుక్కుందాం. మనం కూడా.
ఆ వెళ్దామండి ఒకసారి. మిమ్మల్ని మాతోటి రండి ఒకసారి చార్మినార్ అట్టు తీసుకెళ్తాం. మేము ఇక్కడనే ఉంటాం దగ్గర్లోనే.
మేం ఇంకా అక్కడ ఫుడ్ ఐటెమ్స్ కూడా చాలా బాగుంటాయి.
చేయడం అట్లే ఏమన వచ్చా. మీకు మామిడికాయ చెట్ల ప్రెడమవుతాయి ఏమన్న
అంటే రాదండి. నాకు మామిడికాయ పచ్చడి ఎప్పుడు పెట్టలేదు నేను.
అవునా మా ఇంట్లో మా అమ్మ పెడుతది అంతే చూడడం వర కానీ నాకు ఎంత క్వాంటిటీ ఇవ్వాలి ఎంత అనే తెల్వదు
ఆవును ట్రై చెయ్యాలి. ఈసారి సరె నేను కూడా చేద్దామని అనుకుంటున్నా
మరి మామిడి కాయలు దొరుకుతాయా మరి మీకు
ఆ.. దొరుకుతాయండి
ఉ.... హుమ్...
మీకు అక్కడ దొరుకుతాయా
దొరకవు మా తాతలే పంపిస్తాడు మా తాతయ్యే ఈ ఒక్కసారె పంపిస్తే మా.. మ.. మా అమ్మ అందరికి పెడతుంది ఇక మా పిన్నిలకు అందరికి ఒక్కసారి పె పెడతది ఇక
ఆ ఇంకా ఒకసారి పెడితే ఫ్యామిలీ అందరికి
సంవత్సరం ఉంటది మంచి గా నీ అసల్ మస్త్ అసలు మస్త్ అనిపిస్తది సంవత్సరం అయినా కరాబ్ కాదు
అవును కరాబ్ కాదు
మంచి నూనె వేడి చేేసి చేస్తారు కానీ ఎంత పోయాలో తెల్వదు నాకు కూడా
అవునవును మనం కూడా నేర్చుకోవాలి అవన్నీ
అవును పాతవన్నీ నేర్చుకోవాలి మనకి ఏం తెల్వకపోయినా
మ్.... అవును ఉగాది స్పెషల్ ఏం చేసుకుంటున్నారు
మేము భక్షాలు మీకు భక్షాలు తెలుసా భక్షాలు చేస్తది మా అమ్మ గారు
అవునా
చెనగపిండి బెల్లం తోటి భక్షాలు చేస్తారు దేవుడికి పెట్టుకోని మేము అవి తింటాము ఉగాది పచ్చడి చే సుకుంటాము
ఉగాది పచ్చడి ఎలా చేస్తారు
ఉగాది పచ్చడి ఏముందండి చాలా సింపుల్ అందులో అన్నీ ఎంత క్వాంటిటీ వెసినా మనకి టేస్ట్ కొంచెం తగ్గట్టుగా ఆ.. కొంచెం కొంచెం వేయాలి లైక్ మామిడి కాయలు చిన్న చిన్న గొయ్యడము ఇంకా వేపాకు హ వేప పూత వేప పూతెస్తరు అందులో ఇంక బెల్లం వేసారు కారం ఉప్పు వేప పూత నలుస్తారు కదా ఇ అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళకి తెలుస్ సో ఇట్లా ఎంతెయ్యాలో అలా
మ్మ్ నేను ఎప్పుడు కూడా ఉగాది పచ్చడి తిన్లేదూ
అవునా మి మీరు మా ఇంటికి రండి ఒకసారి ప ఖచ్చితంగా మీకు ఉగాది పచ్చడి చేసి మరీ పెడతా మీ ఎండాకాలంలో
తప్పకుండా అండి వస్తా అంటే అందులో యాప్
ర్ ఆ రోజు ఆ
అంత్ అంటే యాపపూత ఏస్తరు కదా అది చేదు ఉంటదేమో అని అనుకుంటున్నా నేను
ఇండి కొంచెం మనం బెల్లం వేస్తున్నాం కదా బెల్ం ఇస్తాము చక్కరయినా వేస్తము కోచిస్ మనకు కావాలంట కుంటే ఇం కొెం వేయాలి ఎస్టీకే ఆ కొంచమే అది శాస్త్రం కోసం రు వేస్తారు ఎందుకో నాకు కూడా తెల్లదు కాని రూల్స్ వేస్తా అంట
అవును ఇంకో పెద్దవాళ్ళు అన్నప్పుడు అన్నే వేస్తా ఉంటారు
అవును కు నెక్స్ట్ వ నెక్స్ట్ పది రోజుల ఒక ఎగ్జామ్ ఉంది దాని గురించి చదువుకోవాలిగాని ఎక్కడ స్టార్ట్ చేయ్యాలి ఎట్లా చదువుకో మాకు అర్ధం అయితలే ఇఫ్ మీకు తెలిస్తే మాకు చెప్తారా కనుక్కోని మరి చెప్
అర్ధం కావట్లే అండి
మాకూ వత్ వచ్చే వారం ఎగ్జామ్ ఉంది ఒకటి
ఎగ్జామ్ ఉందా
ఆ అయితే దానికి ఎట్లా చదవాలో తెల్వదు
అవునా అంటే ఇ మన దగ్గర బుక్ బుక్స్ ఉంటాయి కదా రీడింగ్స్ బుక్ ని బట్టి మన్ నిమ్మన రేడింగ్ ఇగ రీ డింగ్ చేస్త చేస్తూ ఉండాలి ఇంకా
అవునా
ఎర్లీ మార్నింగ్ టీ చేయడము ఎర్లీ మార్నింగే చదివింది మంచి గుర్తుంటది
అవును మా నాన్న మా తాత కూడా చెప్తుండే తెల్లారిజామ్ చ చదివిన చదువు మంచిగా ఎక్కుతది అమ్మ బ్రెయిన్లకి చదువుకో తొందరగా లేచి అని అంటుండే
అవునవును చ కానీ చాలా బాగా అనిపిస్తది ఎర్లీ మార్నింగ్ వేసి ఆ ఫస్ట్ అంటే మనం ఏది చేయకుండా బుక్ బుక్స్ పట్టుకునే చదువుకున్నాం అంటే ఆ అ చాలా బాగుంటది అట్లా
అవునా ఈ మధ్య కాలంలో ఏమైనా సినిమాలు చూసి రా అండి మీరు
ఆ చూసానండి మీరు చూస్తున్నారా సినిమాలు
సినిమాలు మా ఇంట్లో ఎక్కువ సీరియల్ పెడతారండి మామ్ మా అమ్మగారు మాక్ రిమోటే ఇవ్వద్ ఇంట్ల ఏ మాటివి వ్వంటారు, ఈ టీవీ వ్వంటారు ఏం టివో న్ తారో అర్ధం కాద్ క్ ఆ టీవీ సీరియల్స్ అంటరు సీరియల్ అసలు నాకు చూడబుద్ధి కాదండి అసలు మా అమ్మ పెడతా ఉంటది రిమోట్ అయ్యదు మా చేతికి మా నాన్నకి నాకు
అవునా ఇంకా అవి చూస్తే కొంచెం టెన్షన్ అనిపిస్తా ఉంటది అది కరెక్ట్ గా స్నన్ ఏమైదుో అన్నప్పుడే కట్ చేస్తా ఉంటారు వాళ్ళు
ఆ అదే కదా మళ్ళీ లా్యా గు రో అసలు దూ మెల్ల చేస్తారండి అసలు సీరియల్ అంటేనే లాగు
అవున
సినిమా అయితే మూడు గంటలల్లో చూడొచ్చా అండి అసలు నాకు చాలా ఇష్టం సినిమాలు
ఏముండదు త్రీ అవర్స్ లా లా అయిపోయి అయిపోతుంది అది
ఫుల్ కాన్ మళ్ళీ థియేటర్ కి పోతే కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చూడొచ్చు అసలు సినిమాని
ఆ అవ్ను చూడచ్చు
కళ్ళు ఆరపకుండా చూసేది నేనైతే సినిమాని
అ ఇంతవరకు ఏమేమి సినిమాలు చూసారు
రీసెంట్గా అంటే వెళ్ళలే గాని మా ఇంటి దగ్గర సినిమా థియేటర్లు ఎక్కువ లేవు ఇక ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మాతో మా ఫ్రెండ్స్ తోటి అలా వెళ్తూ ఉంటాం మ్ మీరేమైనా చూసిరా రీసెంట్ గా
అంటే నేను ఈ మధ్యలో ఇంకేం చూడలే అండి వెళ్దామని అనుకుంటున్నా వ
ఆ హ ఇంకా అండీ
హలో
ఆ చెప్పండి
అదే అండి వెళ్దాం అనుకుంటున్న సినిమాకి వస్తరా
ఆ వస్తమండి తప్పకుండా మీరు హైదరాబాద్ వస్తా అన్నారు చార్మినార్ తీసుకపోతా అప్పుడు రండి
ఆ అదే అండి ఎల్దము సరే ఏళ్లేసి మంచిగా సినిమా చూడు ఉ
ఆ అవును సరే అండి మరి
ఆ ఓకే అండి
ఉమ్ ఉంటా